హలో నమస్కారం ఆ
ఏం చేస్తున్నారండి
ఏం లేదు మా పాపకు మ బాబుకు పాలిస్తాను
అవునా
మ్..
నేను మా పిల్లలకు తెచ్చిన మిక్సర్ నేను తింటానండి ఆవిడమో అన్నట్టు
అయ్యో పిల్లలు ఏడిత్తె ఎట్లా అండి మరి
మ్
చెప్పండి ఇంకా పోతు నాకుచెప్పద్దు
అన్నిస్తానా
ఆ రవ్వ లడ్డలు చేేయండి మినపప్పుతోని
అయ్యో సమా మా దగ్గర దుకాణాలు ఉండవండి అవి పల్లీలు అయి
ఇప్పుడు మళ్ళ ఆ పైసలు అప్పుడు ఇయ్యలే డబ్బులు తీసింది కానీ ఇయ్యలే తీసుకున్నారు ఫోన్ చేతే
అది ఎస్తే బాగుంది టేస్ట్ బాగుంటాయి పిల్లలకు కూడా ఎనర్జీ కదా,
ఎ వేలబ్రేషన్, వచ్చినపుడు కిరాణం లా ఏమన్నా కొనుకోతే అయిపోవు గా మరి,
మీనుములు తీసుకొచ్చిన అండి మినపప్పు తీసుకొచ్చినా కానీ ఇడ్లీ చేద్దామని తీసుకొచ్చిన,
గదియే అవునా
ఆ ఎందుకంటే పిల్లలకు మా అబ్బాయి దోశ బాగా తింటాండు. అయితే దోశ చేసేది లేదు మాకు బ
అవునా
ఉ మళ్ల అన్ని అందుకనే ఇడ్లీ చేతే బాగుంటది, కదా ఇడ్లీ పిండి తీసుకొనన్ని అ వాటి మందాం అవి చేతే బాగుండ అని చూస్తాన కాని,
మీరు ఎ టిఫిన్ చేస్త
మేము ఎక్కువ ఇడ్లీలు, దోశాలు ఆ పొంగనాలు చేస్తే ఇస్తామండి పొంగనాలు చేయ్యండి మీ బాబు మందం,
పని కాలే
పొంగనాలు అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతది, దానికి తే
ఆ పడుతది, లాస్ట్ టైము ఒక ఫ్రెండు ఏం చేసిందంటే, ఏ మీనుములున్నా, ఈ పొంగనాల పిండి వేస్ సేమ్ కలిపి పెట్టింది. అయితే అదియట మనం ఈ పొంగనాల పెన్నాం వేస్తాం కదా, నూనె పోసిరు, చిన్న ముకుట్లా కొంచెం నూనె పోసి,
ఉ అరితే మంచిగానే ఉంటాయండి.
వాళ్ళని సనంగా నేను పోయినా మత తింటాం వాళ్ళ ఇంటికి సడన్ గా పోయినా నేను ఆ తింటావా తింటావా అంటే నేను వద్దన్న బా ముడే సుకున్నాడని ఒక టేస్ట్ బానే ఉంది పల్ల పుల్లగా పోంగనాలు ఉన్నాటు ఉంది కానీ
అవి ఎట్లా అంటే అరే అవి ఎట్లా అంటే ఫస్ట్ బియ్యం నానబెట్టిళ్ళు కావచ్చ అండి నానబెట్టి మినపప్ప కూడా నానబెట్టిళ్ళు నానబెట్టిన తర్వాత ఒక గంట రెండు మూడు గంటల సేపు నానబెట్టిన తర్వాత అది మిక్స్ లో పట్టి ఉప్పేసి బోండాల్లాగా వేసారండి కేసీలు కావచ్చు నాకు రాదు
అంధర్ తిన్న కానీ చూడ్డానికి బాగుందండి అంటే పుల్ల పుల్ల ఉన్న కానీ నూనె చాలా కాలేందండి వేస్ట్ అనిపించింది నాకు
హ్మ్మ్ ఎందుకంటే ఆయిల్ ఆయిల్ హ్మ్మ్ తీపి పదార్థాలు
నూనె నింపినాం కదా ఆ బాగా నూనె బాగా వేస్ అయింది అబ్ ఇంకాసారి పొంగనన్నా దోశలోనా పోసుకోరు కానీ ఇంత నూనె వేసి వచ్చిందండి అ నూనెలా పోసుకోవడం వల్ల ఫుల్ నూనె వేస్ట్ అవుతాది
హా
ఆ అవును
క ర చజ
ఇంకేంట అండి విశేషాలు
అన్న బాబును ఒక మా అత్తమ్మ కొడుకు బెదిరిస్త ఉన్నాడండి ఏడుస్తున్నాయి
అయ్యో అవునా ఇష్టమని చెప్పండి జ్వర్మొస్తాది
చెప్ తంతడు అందుకే అన్నం కూడా తింటాలే ఆయన భయానికి
ఆ
అవును
జ్వర్మొస్తాద అండి
చెప్పను కదా పోతరూ బస్ మళ్ళీ ఇయల మంగళవారం కదా మంది ఉండరు మా మా అమ్మమ్మ మామ్మ మా అత్తమ్మ ఇళ్ళందర ముచ్చట కచ్చిలండి మా బాబీలనే ఏడతాడు హ్మ్మ్
ఊ
చెయపు బాయ బండిమీద కేట్కా పోతారు. బస్ బోర్డ బండి మీనా పోతరా. బండికే పోతరు లే కడియా నాండ ఒక సార్ మరి
హలో రీడింగ్ బడుతలే అన్నారు గదా
ఆ
ఆ అ మ
అల్లం ఆరోదెచ్చింది అట్నే ఉంది నూర్త
సార్ నువ్వే అన్నావ్ సార్ మీరు కట్ చేయండి నేను కట్ చేస్తా రాట్లేవన్నారు గదా మర ఏం చేస్తాం ఏం జెయాలా మయా ఉ సతీష్ నాకాడ ఎక్కడ ఉండు నాకాడ ఎక్కడ మావయ్య.. ఓ నా ఫోన్ లూ ఎన్ని ఫోన్ లూ మార్చిన. హలో హలో